హలో ఉం బాగున్నావా
విన్పడుతుందా.
ఉం వినపడుతుంది. నీకు?
ఆ వినుపడుతుంది. ఆమ్ హలో
ఏం చేస్తున్నవు.
నేనా ఏం లేదు మా తినేసి ఊకే ఉన్నా.
హు హామ్
ఎంచేస్తున్నవు.
న ఇను అంత తినసు కూర్చో
హు హామ్
ఈ ఈ మధ్య ఎక్కడ చూసిన కొరియన్ డ్రామాస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. మా క్లాస్మేట్స్ లో మా క్లాస్ లో అయితే చాలా మంది కేడ్రామాసే చూస్తారు. నువ్వు ఎప్పుడైనా చూసావా ఏదన్నా
ఉను కొన్ని ఫేమస్ కేటర్ ఫస్ట్ చూసాను స్టోరీ స్టోరీ టెల్లింగ్, యాక్టింగ్, మ్యూజిక్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటయి.
అవును ఫస్ట్ కేడ్రామా ను వేది
కేడ్ర అంటే కొరియన్ టెలివిజన్ డ్రామా సౌత్ కొరియాలో ప్రోడ్యూస్ చేసేది సీరియల్స్ లాగా.
హు హామ్ మరి ఇండియన్ సీరియల్స్ లాగే ఇయర్స్ ఇయర్స్ కంటిన్యూ అవుతాయా అవి.
ఆహా లేదు లేదు అదే చాలా చ్ అంటే బిగ్గెస్ట్ ఇండియాకి కొరియన్ కి సిరీస్ కి చాలా పెద్ద డిఫరెన్స్ అది.
ఓహొ అవును అంటే అవి ఎలా ఉంటాయి అసలు.
ఆ కెడ్రామాస్ జస్ట్ ఒక ట్వల్వ్ టు ట్వంటీ హార్డ్లీ చానా అంటే మంచి కంటెంట్ అయితే హార్డ్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ అంతే. కంప్లీట్ అయిపోతయి.
హు హామ్ అంటే స్టోరీ చూసి చేయరనమాట.
ఆ ఎగ్జాక్ట్లీ అందుకే ఆడియన్స్కి భూరింగ్ అనిపించి
ఉం మరి కేడ్రామాస్ ఎందుకు వరల్డ్ ఫేమస్ అయ్యయి అసలు
అంటే సినిమా ఉం అంటే స్టోరీ క్వాలిటీ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎమోషనల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యుజింగ్స్ మ్యూజిక్ అలా కనెక్ట్ అయ్యి
ఓహో ఆ అసలు ఈ సినిమాటోగ్రఫీ అంటే ఏంటి అసలు
ఉం అంటే కెమెరా యాంగిల్స్ లొకేషన్స్ లైటింగ్ విజువల్స్ అలా
ఓహో నిజమే అవి అది ఇన్స్టాగ్రామ్ లో వచ్చే క్లిప్స్ చూస్తే సినిమా క్వాలిటీ లాగా ఉంటాయి అసలు.
ఉ అవును.
మరి రొమాన్స్ డ్రామాస్ ఎందుకు అంత పాపులేర్ అయితయ్.
కానీ క్లీన్ లవ్ స్టోరీస్ ఎమోషనల్ కనెక్షన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అలా.
ఓహో మరి యాక్షన్ కే గ్రామస్ కూడా ఫేమస్ అయితాయ.
ఉ చాలా ఫేమస్.
ఆహా అలాంటివి ఏమైనా డ్రామాస్ ఉన్నాయా అసలు.
హుమ్ చాలానే ఉన్నయే మో. బేట్రీ స్టోరీస్ అన్ క్రైమ్ థ్రిల్లర్స్. జామ్ బి డ్రామాస్ లీగల్ డ్రామాస్ మెడికల్ డ్రామాస్ అలా.
జామ్ బీ డ్రామాస్ ఎలా ఉంటాయి అసలు.
కొరియా జెండ్ అని డిఫరెంట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.
ఆహ మరి సబ్ సస్పెన్స్ డ్రామాస్.
హ్ చాలా అన్ప్రేడిక్టబుల్ అండి.
ఉహు ఎన్న కవులలా ఎన్నిడిక్టబుల్ గా ఉంటాయి.
ఉమ్ అంటే అందులో లాస్ట్ వరకూ వెళ్ళనివరో గ్రెస్ట్ ఏ గ్రెస్ట్ చేయడం చాలా కష్టం.
ఉహు మరి ఎమోషనల్ సీన్స్ ఎందుకు అంత నేచురల్ గా ఉంటాయి ఇందులో.
హ్మ్ అంటే యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ అంటే స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి.
ఆహో మరి ఓఎస్టి అంటే ఏంటి.
ఫ్రీ వర్జినల్ సౌండ్ ట్రాక్.
ఉహు అంటే సాంగ్స్ లాగానా.
మ్ అవును డ్రామా కోసం స్పెషల్లీ కంపోజ్ చేసింది సాంగ్స్.
ఓహో. ఒకవేళ ఓఎస్టి అనేది హిట్ అయితే డ్రామా పాపులారిటీ కూడా పెరుగుతుంద.
ఉమ్ అవును.
మరి లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి గదా డ్రామాస్ లో.
ఉమ్ అందుకే కొరియా టూరిజం కూడా పెరిగిపోయింది.
ఓహో.
ఉమ్. అవునూ. చాలా ఫ్యాన్స్ డ్రామా షూటింగ్ ప్లేసెస్ విజిట్ చేస్తారు.
ఉమ్ మరకటి మిన్స్ కూడా ఉంటుంది.
ఉమ్ చాలా.
ఉమ్ ఎలా.
ఆ నేమ్స్ మనకి కా పలకడానికూడా కష్టమే. రమ్యాం చించి. ఏదో లాంటి కొరియా ఫుడ్స్ వరల్డ్ కస్ అయయి.
ఉమ్ మరి ఫ్యాషన్.
ఉమ్ కొరియన్ ఫ్యాషన్ అనే హెయిర్ స్టైల్స్ కూడా ఈమె ఫాలో చేస్తున్నారు.
ఉహు. ఉహు ఇంకా లాంగ్వేజ్ తెలియకపోయినా చాలా ఎంజాయ్ చేస్తారు కదా.
ఉమ్ సబ్ టైటల్స్ ఉంటాయి కదా అందుకు.
ఇంకా కొంతమంది కొరియన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నారు కదా.
ఉమ్ అవును డ్రామా చూసి ఇంట్రెస్ట్ ఓచ్చిందంట.
మరి కొరియన్ కల్చర్ గురించి ఏమైనా తెలుసా నీకు
ఆ అంటే ఫ్యామిలీ వాల్యూస్ రెస్పెక్ట్ ట్రెడిషన్స్ ఫెస్టివల్స్ అన్ని తెలుసు
మరి ఇండియన్ డ్రామాస్ కి కే డ్రామాస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి
కేవ డ్రామాస్ లో మోస్ట్లీ లిమిటెడ్ ఎపిస్టో ఎపిసోడ్స్ ఉంటాయి ఫాస్ట్ స్టోరీ హై ప్రొడక్షన్ క్వాలిటీ
మరి కామెడీ అనేది ఏ
ఉ అంటే ఆల్ మిక్స్ రొమాన్స్ కామెడీ సస్పెన్స్ మిక్స్ అంతా ఉంటుంది
ఉహు మరి ఈ సారీ ఇన్నింగ్స్ ఎక్కువ ఉంటాయా
కొన్ని డ్రామా స్లో లో హ్యాపీ ఎండింగ్ కొన్నిటిలో ఎమోషనల్ ఎండింగ్
ఉహు అందుకే ఆడియన్స్ అనే ఆడియన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయితారు
ఉ అవును
మరి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్లనే పాపులారిటీ పెరిగిందంటావా ఈ డ్రామాస్ కి
అవునవును దానివల్లే
ఎందుకు అట్లా ఓటిటి ప్లాట్ఫార్మ్స్ వల్ల అంత ఫేమస్ అయింది
అంటే వరల్డ్ లో ఎక్కడైనా ఈజీగా వాచ్ చేయొచ్చు కదా
మరి స్టూడెంట్ స్టడీస్ మర్చిపోయి వాచ్ చేస్త చెస్తున్నారు కదా
ఉ అది నిజమే ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నారు
అవునవును ఇంకా వన్ ఎపిసోడ్ మాత్రమే అని స్టార్ట్ చేస్తారు కానీ చూస్తూనే ఇంకా మార్నింగ్ అయిపోతది
ఉ అది ఆల్మోస్ట్ అందరికీ జరిగే ఎక్స్పీరియన్స్
ఉ మరి కే డ్రామా సక్సెస్ సీక్రెట్ ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు
స్టోరీ
ఇంకా మరి యాక్టింగ్
ఆ అది కూడా
మ్యూజిక్ కూడా
ఉ డెఫినెట్లీ
మరి ఫ్యూచర్ లో కే డ్రామాస్ పాపులారిటీ తగ్గుతుందా
నా ఒపీనియన్ లో అయితే అస్సలు ఛాన్సే లేదు గుడ్ స్టోరీస్ ఉంటే ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు
కరెక్ట్ మరి ఇండియాలో కూడా కొరియన్ డ్రామా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతున్నారు కదా
అవును ఎక్స్పెషలీ యూత్ లో అయితే
మరి ఫైనల్ గా కే డ్రామా ఎందుకు స్పెషల్ అంటావు
ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ సస్పెన్స్ గా ఉండి లైఫ్ మోషన్స్ అన్ని కలిపి ఉంటాయి కాబట్టి
నాకు ఈ డిస్కషన్ ద్వారా ఒకటి తెలిసింది
ఉహు ఏంటి
అంటే ఏ డ్రామా పాపులారిటీ యాక్టర్స్ వల్ల మాత్రమే కాదు స్ట్రాంగ్ స్టోరీస్ బ్యూటిఫుల్ డైరెక్షన్ మ్యూజిక్ అండ్ ఇమోషన్స్ వల్లనే
మ్మ్ అవునవును అ మ్
కా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా డిస్కషన్
మ్ అవును నాకు కూడా ఒక మనసుకు ఏర్ డ్రామ చూస్తే స్టోరి కంప్లీట్ అయ్యక కూడా చాలా రోజులు ఉంటుంది
అవును నిజమే అసలు ఇంకా ఫస్ట్ కేడ్రామా ఏది చూసావ్
ఫస్ట్ నేనే ఏం చూడలేదు
మ్ చూడు బాగుంటాయి
మ్ హు నువ్వు చూసావా
మ్ చూస్తా నిను కేడ్రామస్ ఇంకా ఎక్కువ అంటే కేడ్రామస్ కన్నా సిడ్రామాస్ ఎక్కువ చూస్తా
మ్ సి డ్రామస్ అంటే సి ఉడ్ అ
మ్
సీ డ్రామాస్ అంటే సి అంటే కొరియన్ డ్రామస సి ఏంటి
క్లారింటిగా లేదు వయిస్ శసి డ్రామ అంటే చైనీస్ వాళ్లవి
ఆ ఒకే ఒకే
మ్ ఇంకా ఏం తిన్నావు
నినా టమోటా చట్నీ తర్వాత రైస్ గుత్తి వంకాయ కూర
మ్ హు
నువ్ తిన్నవా
ఆ తిన్న
మ్ హు ఇంకా ఎంటి విశేషాలు ఇంట్లో అమ్మ నాన్న బాగున్నారా
మ్
మ్ హు
అ ఇంద్ ఇంకా ఏది మూవీస్ చూడలేదా కొత్తగా
ఆ నిన్నే లెనిన్ మూవీకేళ్ టి
మ్ హు నేనుఈ రోజు చూసినా ఆ మూవీ
మ్ మూవీకేళ్లింట్ర
లేదు ఇంట్లోనే మూవీ బ్లాస్ట్ లో
మ్ హు ఓకే ఓకే అంతైం లేదు ఆ థియేటర్ కెల్లం
మ్ నాకు అంతే అనిపించింది కానీ బానే ఉంది ఈ రీసెంట్ మూవీస్ లో అది కూడా
ఓకే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ే కొంచెం గజి బిజీ గా ఉంది కదా
మ్
మ్
కానీ ఏమి హిట్ అయిపోయింది
మ్ అవును ముందయితే దేశం బట్టి హిట్ ఉన్నాయా ఇప్పుడు జస్ట్ కరప్శన్ బట్టి హిట్
మ్ అవునవును అసలు ఏముంది మూవీ రిలీజ్ అయిన నైట్ కి వచ్చేస్తుంది
అవును
ఇంకా నువ్ ఇప్పుడు బెంగుళూరు లో వున్నావా
ఆ బ్యాంగుళూరులోనే ఉన్నా
నువ్వు మీరు ఏ ఏరియాలో ఉండేది
మేమా ఒసుకోట దగ్గర
ఓహో
ఊ నువ్వు అంటే నీకెవరైనా తెలిసిన వాల్ ఉన్నారా అక్కడ
అప్పుడు మేము ఇంటర్న్షిప్ చేసింది రామ్మూర్తి నగర్ లో కేఆర్పురం దగ్గర ఇప్పుడు మా అన్న
ఓకే ఓకే దగ్గర దగ్గర మేమున దగ్గర నుంచి దగ్గరే
ఏహు
అంత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వచ్చింది ఊ
స ఇంకా మీకు మార్నింగ్ ఉంటాయా బస్సెస్ రడానికి
ఉంటాయి ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటాయి వన్ టు కే
ఊ బుక్ చేసుకుంటావా నువ్వు
ఆ అయిపోయింది చేసుకుంటా
ఊ అవును అదే